హ
ఇ ఏం లేదం ఇ నల్ల ఓస్తాందో ఓస్తాలే అన్ చూస్తున్నామండి
అంటే మట్ట మధ్యానం కూడ వస్తాదా అండి నల్లా
కిల కిలే వస్తుందండి
అయ్యో ఎందుకు పొదుందాక వేయకుండా మధ్యాహ్నం వేస్తారా అండి.
అవునండి మాక్ బోర్ బోర్ కారాబ్ అయిందట అండి అందుకోసము ఆవ్ అందింది ట్యాంక్ లో నీళ్ళు వేస్తున్నారండి మాకు
కిన్ భగీరథ నీళ్ల అండి
ఆ అవ్ అవునుండి
ఆహా
ఏమో అండి అయి తు బోర్ కరబ్ అయిందనేసి మాకు నిన్ననుండి ఇయ్యాల ఎసారండి వాటరు
అవునా
డే బోరు కరా కరాబ్ కాకుంటే బోర్ నీళ్లే ఒస్తాయ్ మాకు
ఆ
య కొంచె ఇబ్బంద్ధైతంద్ అనేసార్కే ఇగ ఆ నీళ్ ఎసారాండి
తాగే వాటర్ అవేనా మిన్లర్ వాటర్ తాగుతారండి మరి
లేదండి వేరే బుర్ తాడు తెచ్చుకుంటామండి.
వేరే బోర్ కడ తేచ్చుకుడురా
ఇవి వా కొంచెం స్మెల్ వస్తున్నాయిని అంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాసన వస్తానయి.
అంటే ఎండకు పైపులు వేడై వస్తానట్టున్నాయి.
అందుకోసం ఈ నీళ్లు తాగుతలేం అంటే ఊట నీళ్ళు తెచ్చుకుంటాం. ఇక ఇక్కడ మేము బోరు కడ తెచ్చుకునేది కూడా బోర్ఖరాబ్ అయిందట వాటర్ తెచ్చుకునేని తాగడానికి ఊట నీళ్ళు టే అవి ఒక పైపు ద్వారా వస్తాయ తేగాని అవి ఇంచ్లో తెల్తలేదట వాటరు వాగులు అంటే ఒక ఒడ్డుకు లెక్క ఉంటది ఆ ఒడ్డుకు నీళ్ళు వస్తాయట
అవునా అవి మంచిగా ఉంటాయి అన్నట్ట మరి నీళ్లు
ఆ మంచిగనే ఉంటాయి ఫిల్టర్ వాటర్ లెక్కు ఉంటాయిండి అవి
ఓ అవునా అంటే మీరు ఒక్కలేనా మీ ఊళ్ళ అందరు తాగుతారా
ఇక చాలా మంది తెచ్చుకుంటారండి అనుంచలి
చానా మంది తెచ్చుకుంటారా మరి హెల్త్ మంచిగానే ఉంటదా అండి ఏమన్నా సర్ది, దగ్గు జ్వరం లాంటివి ఏం రావా అండి.
రావండి చానా మంది. తెచ్చుకుంటారు అ అంటే ఇట్లా మంచి నీళ్ళు అంటే ఇవి తాగే నీళ్ళు మంచిగా మంచిగా ఉన్నాయా లేవని ఏవో టెస్ట్లు చేసారటండి
ఆహా
అంటే అవి పొలం పొలాలు గిట్ట చేస్తారు కదా సైడ్లకి దాని కింద ఉన్నదన్నట్టు అంటే ఇట్లా మందులు ఇట్లేస్తారు కదా ఇప్పుడు నీరు అనేది గుంజుకుంటది కదా అనేసి టెస్ట్లు కూడా చేసారా ట
ఆ
మంచిగనే ఉంది అనేసి అంటేనే మేము తెచ్చుకుంటాన్నాం అండి తాగడానికి
ఆహా అంటే టెస్ట్ ల్యాబ్ కి పోయినాయి అన్నట్టు
ఆ ల్యాబ్ వెళ్ళాయండి
ఆహ
అంటే ఇప్పుడు మా ఇంటికాడ ఉన్న బోరింగ్ కూడా చేసారండి టెస్టులు. ఉమ్ తాగడానికి మంచిగా ఉంటాయిలేవని చేసి చేసారు కూడా అవి కూడా మంచి అయినా తాగొచ్చాటా అని కూడా అన్నారు.
ఆహా
ఉమ్
ఎ సిటీలలా ఏమైనా ఈ మినరల్ వాటర్ తాగి తాగి అలా కెమికల్ కలిపి మోకాళ్ళు నొప్పులు మోకాలు కలకలని ఆ ఇన్ని విధాలుగా వస్తాంటాయి కదా
ఉమ్ అవి నిలువు ఉంటాయి అన్నట్టు ఇవో మనం ఎమ్మటెమ్మటే మన బోర్నీలు కాబట్టి ఎంబేట్ వస్తాయి అన్నట్టు ఇప్పుడు సేలవ నీళ్ళు అనే అవి కూడా ఇంబటెమ్మటే వస్తాయి అంటే ఊకే అందులో ఉండి ఉండివి రావు కాబట్టి అవి ఎంబడే రోజు రోజు వాటర్ వస్తాయి కాబట్టి మంచిగా అన్నట్టు ఇవి మన సిటీ అంటే నిల్వ ఉంచి మన బాటిల్ అ ఫ్రిడ్జ్ లో పెట్టడం అల్ల పెట్టడం ఇలా పెట్టి అమ్ముతారు కాబట్టి హెల్దీగా ఉండరుగా ఉండరు ఇగా
ఆ వాటర్ వల్లనే ఎక్కువ శాతం జనాలకు రోగాలు వచ్చేదే నీళ్ల వళ్ళ ఆ
నీళ్ళవల్లని గాని మన సిటీ మన పల్లెటూరులో అయితే ఫ్రీగా అంటే ఫీ ఫ్రీగా ఉంటారు అంటే త్రాగడానికైనా దేనికైనా పల్లెటూరుల సిటీలో అయితే నీళ్ళు బాగా ఇబ్బంది అయితది. ఇక నీళ్ళు కూడా బాగా దొరకవండి సిటీలా
ఆ పల్లెటూరుల్లో కూడా ఇప్పుడు ఎండాకాలం వస్తే ఈ మోటార్లు పోయాక ఇట్లా మస్తు ఇబ్బంది అయితాంటది కదండి
ఆ అంటే బాగా ఏం కాదు ఓన్లీ ఎండకాలం మాత్రమే ఇట్లా అయితదండి వాటర్ ఇబ్బంది ఇక వర్షాకాలం చలికాలం అంటే ఏ ఇబ్బంది కాదు ఇక
ఎండలు ఇప్పుడే గీంత గాన కొొడుతున్నాయి మే నెల వరకు ఎట్ల ఉండాలండి
ఏమో అండి బాగాగుడుతున్నాయి అందుకోసమే మా అత్తమ్మ వాళ్ళు ఎండలు కొడతానయి అనేసి. పొదడి కూలికే వెళ్తున్నారండి
అంటే పొదుగాల పోయి సాయంత్రం వస్తారన్న
ఆహా ఆ పొద్దుగలా ఆరు గంటలకు వెళ్ళి రెండు గంటలకు వస్తారండి
రెండు గంటల కంటే ఎండ అయిపోతది కదా అండి పన్నెండు గంటలకు పదకొండు గంటలకు వచ్చేటట్టు అయితే ఎండ ఎంతగాన ఉంటే కదాండి
అంటే వాళ్ళు పని అంటే వాళ్ళు చేసి రోడ్డు కెళ్లే లోపునే ఒకటి గంటలకి బయలుదేరు తారట అంచలి రోడ్కి వస్తానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితది ఆట ఇక ఆ నుంచి అంటే మా ఒళ్ళు ఊళ్ళో కి పోలా అంటే వేరే ఊరికి వెళ్ళిలు కాబట్టి ఇక అందులో ఆటో కొంచెం ఆ టైం పడుతది రెండు అయితది ఇక వాళ్ళు వచ్చే లోపున
అవును వాళ్ళచ్చసరకే అదే గాని ఇప్పుడు ఎట్లయినా ఆల్రెడీ ఇప్పుడు పదకొండుయితుంది పదకొండుగంటలకే ఇంతఎండకొడుతాంది కదా పల్లెటూర్లలా అయినా కొంచెం చెట్లగాలితో చల్లగా ఉంటది కావచ్చు కదా అండి
అవునండి సిటీలో అయితే చానా ఉడకపోస్తది చాన ఇబ్బంది అయితాది అండి చిన్న పిల్లలకైనా ఎవలికైనా
సిటీ లల్లో అందుకే ఏసీలు కూలర్లు పెట్టుకొని టోనలాకెళ్ళి బయటికి వెళ్లరు పల్లెటూర్లలో ఏమైనా చెట్లు ఎక్కడ ఉన్నయి
అవునండి మళ్ళా సిటీలో ఉన్న వాళ్ళకి ఎల్ ఉండరండి ఊక అనారోగ్యానికి పాలవుతారు అదే పల్లెటూర్ల ఉన్న వాళ్ళ అయితే హెల్తీగా ఉంటారు ఎందుకంటే స్వచ్ఛమైన గాలి పీల్చు కోవడం వలన హెల్తీగా ఉంటారు ఇక సిటీ లొ నయితే తే ఫ్యాక్టరీలు స్మెల్ మళ్ళి ఇప్పుడు మన ఊరికే అటు ఇటు అన్ని వెళ్తాయి గా వెహికల్స్ హ స్మెల్ వల్ల హెల్త్ బాగోదు అన్నట్టు పల్లెటూన అయితే అంతగాన వెహికల్స్ ఉండవు మనం అంటే మన చుట్టుపక్కల చెట్లు చల్లటి గాలి స్మెల్ మంచిగ ఉంటది కాబట్టి పల్లెటూర్ల హెల్తీగా ఉంటాం అన్నట్టు
అవునవును
అంటే సిటీ ఉన్న వాళ్ళు కూడా మన పల్లెటూరు కి రావాలనుకుంటారు కానీ మన పల్లె పల్లెటూరోళ్ళు సిటీ వెళ్ళటానికి భయపడతారు
భయపడతారు కానీ ఇప్పుడు పల్లెటూరు వాళ్ళు కూడా ఎక్కువ శాతం సిటీ కెళ్ళి బతుకుతున్నారు కదండి పల్లెటూరులో ఎక్కువ పని దొరకక
ఆ
సిటీలల్లా సిటీ పోయి ఏదో ఫ్యాక్టరీలో చూసుకొని అలా వర్క్ చే ఉంటారు
ఊ అంటే ఇప్పుడు ఎండ బాగా కొడుతున్నాయి కదా ఎండకు ఏమి పని చేయాలనేసి అట్లా సిటీ వెలు తున్నారు వెళ్తున్నారండి అందరూ
ఈ కరోనా ఇంజక్షన్లు వేసుకున్న కాడి నుంచి అందరి ఈ బాడీలు బాగా వీక్నేెస్ అయిపోయినాయి
అవునండి ఇది ఒక ఆదాం అండి అందరు నిజమే అండి అంటే అప్పుడు పని చేశారండి ఎంత ంత పని ఎండకు పని చేసినా అంత నీరసం అని అనిపీయలేదట ఈ ఇంజక్షన్లు వేసుకో వల్ల చానా ఇబ్బంది అయితాందనేసి అంటున్నారండి చేతులు కూడా అంటే ఇంజక్ క్షన్ వేసుకున్న చెయ్యి కూడా నొప్పి పెడుతుంది బాగా గుంజుతుంది లాగుతుంది అనేసి అంటున్నారు
ఇప్పుడు ఆ ఇంజక్షన్ల వల్లనే కదండీ ఆ చిన్న చినోళ్ళ కైనా పెద్ద పెద్దోళ్ల అయినా ఉత్తగనే హార్ట్ అటాక్ లు వస్తానయి
ఆ అవునండి ఆ ఇంజెక్షన్లు వేసుకోకుంట మంచు అంటే ఎసు అప్పుడు వేసుకోవాలని నే మనకు ఉండేది ఇప్పుడు ఎందుకు వేసుకున్నాం ఆనేసి అనుకుంటాను
ఆది అప్పుడు వేసుకోకపోతే పించిన్ డబ్బులు బియ్యము ఇటీకి రానియము ఇది అదని బ్లాక్ మెయిల్ చేసేది కదండి
అవునండి దానికోసమ ఇగా అంటే మడిల్ క్లాస్ వాళ్ళం ఏం చేస్తాం అనేసిక దానికోసమే మనం ఇంజెక్షన్లు వేస కున్నామండి
ఉ వారు మస్తు సీరియస్ గా మాట్లాడారండి అప్పుడు
వాళ్ళు ఒక హోదలో ఉన్నారు కాబట్టి కొంచెం మనకు గురించి మాట్లా మన గురించి ఆలోచిస్తారు కాబట్టి బట్టి అట్లా అన్నారండి
మరి అప్పుడు అట్లా అన్నారు ఇప్పుడు ఈ సూదుల వల్లనే ఇన్ని రోగాలు వత్తాన్నాయి
అవునండి అంటే ఒకటేసారి చావే చచ్చిపోయే కన్నా ఇది ఎళ్లా కాలం ఇది ఒకటి నరకం ఆనట్టుగా ఇంజక్షన్స్ వేసుకుంటే అంటే అప్పుడు సిచ్యువేషన్ మంచి లేదు కాబట్టి మన గురించి ఆలోచించి మనకే మంచిగా ఉండాలి హెల్త్ మంచి ఉండాలి అనేసి వేశారన్నట్టు ఇంజక్షన్స్ లేకుంటే మనం వ్యాధులు వచ్చి చనిపోపోదుమా అండి
అప్పుడు భయం అప్పుడు తోటి వాళ్ళకు పైన చెప్పిన విషయాన్ని బట్టి వాళ్ళు నడిసిర్రు
అవునండి
అప్పుడు మనం చచ్చిపోతాం ఏమో అని భయపడి మనం కూడా వేసుకోవాల వేసుకోవాలని ఒక్కొక్కళ్రు మూడు డోసులు నాలుగు డోసులు వేసుకున్నారు
అవునండి మీరెన్ని డోస్ లు వేసుకున్నారండి
మూడు డోసులు అయిపోయినాయండి
అవునండి మావి రెండు డోస్ లు అయిపోయినాయండి
మావి మూడు డోస్ వేసేటప్పుడు వేసుకున్నాము వేసుకున్నాక ఫీవర్ వచ్చుడు కొంచెం నీరసం చేతగాకపోవడం అట్లా కొన్ని రోజులు కూడా అయినాయండి
అవునా ఇట్లా కొంచెం నీడకున్న వాళ్ళకి ఇబ్బంది ఉండ ఉండదు కదాండి ఇ ఊకే పని పోయిన వాళ్ళకి బాగాంది ఇబ్బంది అయాతదండి
ఎండ తట్టుకోలేకపోతారు ఇన్నీ రోజులు ఎండా పని చేసిన కూడా ఎండ తట్టుకోలేకపోతారు
అవునండి మీ ఇంటికాడ ఏమైన్న కుక్కలు మేకలు గొడ్లు ఏమైనా ఉంటాయ అండి
మా దగ్గర వచ్చి మాట్లాడతాను మా చిన్నమ్మ నెంబర్ ఏసుకో నెంబర్ లేదు నా కాడా ఫోన్ ఎవరైన్నా చేయాలంటే చేస్తారు ఓ షట్ ఎట్ట తెలుసుకోనే వాళ్ళకి ఇయాను ఆ చెప్పండి ఆ అవునండి
మేము ఫోన్ చేస్తే ఎత్తలేదు అండి తను
ఆ
మేము ఫోన్ చేస్తే ఎత్తలేదు తను ఏ ఆమె చేస్తే మేము చేస్తేస్త ఎత్తలే అనేసి మీకు చేస్తా
ఆ అంటే వేరే వర్క్ ఉన్నదట ఈ రోజే లాస్ట్ అట అందుకే తెచ్చుకుందాం ఆ చెప్పండి ఇంకేంటి విశేషాలు
ఏం లేదండి మీ ఇంటికాడ ఏ గోర్లు మేకలు కుక్కలు ఇట్లు ఉన్నాయాండి
మాకేం లేవండి డి మీ వే జాదు
ఎందుకండి ఎందుక ఏం చదువుకుంటలే బర్లు గుట లేళవ్వండి మీకు
ఆ ఆ బర్ల బర్లు కావాలంటే అంటే మా అత్తమ్మ వాళ్లయి అండి మాయి లేవు
అవునా అండి అంటే మీరు బయట కొన్ ఆ
అండ్లా సాతే ఏమి ఉన్నదండి ఊకే వాటికి సాకితి చేయొద్దా అండి దబ్బున మనం ఏటాన్నా పో తే ఊరికి పోయినా ఎటన్నా పోయినా ఎవరు చూస్తరండి వాటిని
ఇ ఎవరికన్నా ఒక్కరికి చెప్పి వెళ్లాలండి అంటే ఉంటది మనకు లాభం ఉంటది కదా
చూస్తారు రోజు అంటే చూడలేరు కదండి ఎవళ అయినా
అ అంతే అండి
అందుకోసమే ఎన్ని రోజులు అయితాంది మనం చేసి మీకుఉ న్నాయా అండి
మాకున్నాయండి నాలుగు కుక్కలు ఉన్నాయి నాలుగు మేకలు ఉన్నాయి నాలుగు ఆవులు ఉన్నాయి ఇవి అన్నిటిని సాత్తనామండి మేము
నాలుగు కుక్కలకు రోజు ఎన్ని కిలోల బియ్యం ఒండుతారు అండి
రెండు కిలోలు ఒండినా సరిపోవు అండి మా కుక్కలకు
మరి ఇప్పుడు మీకు పొలం ఉందా అండి మరి పొలంల పండిచ్చి పెడతారా అండి వాటి
అవునండి స్టోర్ బియ్యం లేవు అని అవి వండి పెడతాన్నం అండి అండి
ఆ స్టోర్ బియ్యాన్ని వాటికి వండి పెట్టి మీరు పట్టించిన బియ్యం మీరు వండుకొని తింటారా అండి
ఇగ కావి అవి అవి వండ్కుంటాను ఇవి వండుకుంటానాం అండి